హలో
ఆ బాగున్నారండి
నమస్తే అండి బాగున్నారా మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఇంకా మరి ఏం చేస్తున్నారండి ఈరోజు ఏం చేశారు ఇంట్లో
అవునా అండి ఈ రోజైతే నేను పొద్దున్నే ఐదు గంటలకే లేచానండి
అవునండి ఉదయంలేవ్వడం కూడా మన ఆడవాళ్ళకి ఇంకా చాలా రోజు ఉద యం లేవ్వడం అలవాటే కదా
అవునండి మీరేన్ని గంటకి లేస్తారండి రోజు ఉదయం
నేను కూడా ఐదు గంటల సమయానికి నిద్ర లేస్తానండి అప్పుడు లేచి ఇంకా రో రోజు ఇంకా వారి పనులుగా చేసుకుంటానండి ఇంకా మనకి రోజు ఏదొ ఒక పని ఉంటా ది కదా అమ్మాయిలమంటే
అవునండి ఇంట్లో పనులు చాలా ఉంటాయండి చేస్తుూంటే వస్తానే ఉంటాయి
అవునండి ఇంకా మేము కూడా అందరం కుటుంబ సభ్యుల్ ల్తో కలిసి ఆ చాలా చక్కగా అన్ని పనులు చేసుకుంటాం మ ఇంట్లో ఇంకా ఆ గిన్నెలు శుభ్రపరచకోని శుభ్రపరచుకోవడం ఇంకా మా ఇంకా బట్టలు శుభ్రపరచుకోవడం ఇలా అన్ని పనులు చేసుకుంటామండి ఇంకా టైం తెలియకుండానే వెళ్ళిపోతుంది
అవునండి ఎందుకంటే పొద్దున్న లేవ్వగానే మన పనుల అంటే మన వ్యక్తిగత పనుల కంటే ఇంట్లో ప లే పనులు ఎక్కువ అయిపోతాయి అందరికి వంట చేయడం వాళ్ళకి అ అవసరాలు తీర్చడం తర్వాత ఇంట్లో ఏమన్నా ఆ శుభ్రపరచుకోవడం తర్వాత స్నానాలకి వేడి నీళ్ళు గాని స్నానాలు చేసుకోవడం ఇలా చాలా పనులు అనేటివి మనకి అయిపోతా ఉంటాయి రోజు రోజు వర్
అవునండి రోజువార్ పనులు అయిపోతాయి ఇంకా ప్రోద్దున్నే లేచి ఆ ఉదయాన్నే లేచి ఇంకా పూ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా హుమ్ ఆ రోజు మంచిగా టీ కాఫీల్ తాగేసి ఇంకా మార్ ట్కెళ్ళి కూరగాయలు కొనుక్కొని మళ్ళీ అవి వంటకి సిద్ధం చేసుకుంటామండి వంట చేసుకున్న తర్వాత ఇంకా అందరం కలిసి కుటుంబ సభ్యులతో మీమ్ భోజనం చేసి ఆ ఇంకా కొ చెం రెస్ట్ తీసుకుంటామండి
అవునా అండి అంటే ఊ ఉదయం ఎలాగైనా హడావుడిగా ఉంటుంది ఎందుకంటే ఆ భర్త అంటే ఇంట్లో వాళ్ళకి క్యారీలు కట్టించడం పిల్లల్ని స్కూల్ పంపించడం ఇట్లా ఎందుకంటే తొందరగా లేసినా కూడా ఎంత హ హడావిడిగా ఉంటుందంటే వాళ్ళందరినీ వాళ్ళ పనులకు పంపించిన తర్వాతే మనకి మన ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ తర్వాత తినడం గాని
ఇంకా చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని సర్దడం వాళ్ళకి మంచిగా టిఫిన్ పెట్టడం ఇంకా లంచ్ కి బా స్సులు పెట్టడం వాళ్ళని స్కూల్ బస్ రాగానే వాళ్ళని ఇంకా బస్సు లోకి ఎక్కించడం ఉమ్ వీటితో మ ళ్ళీ టైం అయిపోతది మళ్ళీ వాళ్ళు యెళ్ళిపోగానే మళ్ళీ ఇగా ఇంకా రోజు వారి ఇగా ఏదో ఒక పని ఉంటాదండి ఖాళీగా ఉండకుండానే ఈ అమ్మాయిలామంటే అంటే ఇంకా రెస్ట్ లేకుండానే ఏదో ఒక పని చేస్తూ ఉండాలి గదా ఇంకా అలా టైం తెలియకుండానే అయిపోతది.
అంటే ఏంది పిల్లల్ని అట్లా స్కూల్ పంపించేయాలా హస్బెండ్ ని ఆఫీస్ క పంపించేయాలా అలా వెళ్ళిపోయిన వెంటనే మనం తిరేసి మనం స్నానాలు మన వ్యక్తిగత పనులు చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మధ్యాహ్నం ఇంకా ఏం చేయ్యాలి తర్వాత ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా బట్టలు మర్త పెట్టడం లేకపోతే ఇస్త్రీ చేయడం తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవడం ఇలా ఎన్నో రకాల పనులు మనకి వస్తూనే ఉంటాయండి మనం చేస్తుంటేనే వస్తూ ఉంటాయి. ఏదో ఒక పని మన కోసం ఎదురు చూస్త ఉంటది.
ఇంకా ఈ పండగ వేళలో కూడా చాలా పనులు ఉంటాయండి ఇంకా పండగ వేళలో మన మనం ఇంటికి మామిడి తోరణాలు కుచ్చుకోవడం ఇంకా మనం గుమ్మానికి మంచి పూలమాలతో అలంకరించుకోవడం ఆ ఇంకా అన్ని అలంకరించుకుంటాం కదా మనం ఇంటిని చాలా శుభ్రపరచుకుంటాం నీట్ కొద్దిగా పండగ వేళ మనం ఉదయాన్నే నాలుగు గంటలకే లేస్తాం కదా ఎ ఎంత చాలా చేసినా గానీ అసలు పని తెలియకుండానే టైం అనేది జరుగుపోతూ ఉంటుంది కదా
అవునండి ఇప్పుడు మామూలు సమయంలో కన్నా పండగల సమయంలో ఎక్కువ పని ఉ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఇంకా ఎక్కువ వంటలు తర్వాత ఇంకా ఎక్కువ అవసరాలు ఉంటాయి ఏదైతే పండగ అంటారా ఆ పండగ దగ్గట్టు ఆ యొక్క అంతే తోరణ ఇప్పుడు ఉగాది అనుకోండి తోరణాలు అట్లా ఏ విధంగా చేస్తారు తర్వాత ఏ పండగయినా సరే పూలు అల్లడం ఆడవారికి వచ్చిన పనే కాబట్టి ఆ పూలు అల్లడం అలంకరించడం, తర్వాత రేపటి అంటే పండుగ రోజు పిండి వంటలు చేయడానికి వాటి యొక్క పదార్థాలన్నీ ఆ దగ్గర జేసుకోవడం ఇట్లా ఎన్నెన్నో పనులన్నీ మనకి పండుగ అంటే ఇంకా ఎక్కువ పనులు యాడై పోతాయి అన్నమాట మనకు
అవునండి ఇంకా చాలా రకాల రకరకాల పిండి వంటలు చేసుకుంటాము అలాగే తీ పి పదార్థాలు కూడా చేసుకుంటాం కదా పరమాన్నం పెట్టడం నైవేద్యంగా దేవుని కి పూజించుకోవ డం ఇంకా దేవాలయాలకి వెళ్ళడం కొత్త బట్టలు ధరించడం ఇలా చాలా పనులు ఉంటాయి మళ్ళ ఇంటికి వచ్చాక కూడా ఇంకా ఏదైనా తీపి రక రకరకాల తీపి పదార్థాలు కూడా చేస్తూ ఉంటాము ఇంకా ఇలా టైం అయిపోతది మళ్ళీ ఇంకా సాయంత్రం వేళ కాగానే అందర కలిసి కుటుంబ సభ్యులతో కలిసి ఇంకా సాయంత్రం ఏదైనా పదార్థాలు తీసుకోవడం మళ్ళీ ఇంకా రాత్రి భోజనానికి కూడా మనం ఏదైనా సిద్ధం చేసుకోవడం కూరగాయలు వండుకోవడమా ఇంకేదైనా చేసుకో కుంటూ ఉంటాం కదా
అవునండి ఇప్పుడు పండగైనా సరే మామూలు రోజయినా కూడా భోజనాలు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి పొద్దునయితే టిఫెన్స్ పలహారాలు చేసేస్తాం అయిపోతాయి మధ్య మళ్ళ మధ్యాహ్నం కోసం అన్నం కూరలు చేయడం తర్వాత రాత్రికి అయితే అట్లా ఆ విధంగా వంట చేయడం మాత్రం తప్పనిసరి వంట చేస్తూనే అ అంటే అన్ని పనులు చేసుకుంటూ తర్వాత అందరికీ అవసరాలు తీరుస్తూ తర్వాత సాయంత్రం వేళలో అందరూ ఇంటికి వస్తారు కాబట్టి అప్పుడు ఇంట్లో ఇంట్లో ఉన్న సభ్యులంతా కలిసి బోన్ చేస్తారన్నమాట అప్పుడు ప్రశాంతంగా ఏ విధంగా జరిగింది ఈ రోజు అనుకుంటూ మాట్లాడుకుంటూ హాయిగా కాలాం గడిచిపోతా ఉంటది ఇంట్లో వాళ్ళతో ఉంటే
అవును ఇంకా ఇంటికి అతిథులు వస్తే కూడా చాలా సంతోషంగా ఉంటది ఇంకా అతిథులతో ఆ మంచిమే చాలా చక్కగా మాట్లాడుతూ వాళ్ళకు కూడా అన్ని రకాలుగా మనం వ వండిన పదార్థాలు పెట్టడం వాళ్ళతో వంట చేయడం ఇలా ఇంకా ఆ రోజు మాత్రం గడిచిపోతూ ఉంటది అది పండగ వేలాల్లో మన ఇంటికి వస్త వస్తూ ఉంటారు కదా
అవునండి అతిథులు వస్తే వాళ్ళలకు చేయాల్సిన మర్యాదలు తర్వాతి వాళ్ళ కోసం అంటే స్పెషల్ గా వండాల్సిన వంటలు ఎన్నో ఏవైనా సరే అతిథుల అంటే అతిథ దేవోభావ అంటారు కదా మన వాళ్ళు లో కాబట్టి వాళ్ళ కోసం అన్ని రకాలుగా సిద్ధం చేస్తాం అప్పుడు కూడా ఇంకా ఎక్కువ పనులు అనేది మనకి తయారవుతాయిన్నమాట వాళ్ళ కోసం వంటలు చేయడం వాళ్ళని అంటే ఏదైనా సరే వాళ్ళ అవసరాలు తీర్చడం మర్యాదగా చూసుకుంటాం అన్నట్టు
చక్కగా మర్యాదగా వాళ్ళకి అన్ని రకాలుగా మనం సౌకర్యాలు అందిస్తేనే కదా మనం అతిథికి ఇచ్చిన విలువనీ అతిథికి విలువ ఇచ్చిన వాళ్ళ అవుతాము వాళ్ళు కూడా మనకి సహాయ సహకారాలు స్తారు మనం ఏ పదార్థాలు చేసుకున్నా పిండి వంటలు చేసుకున్నా వాళ్ళు కూడా మనతో కలిసి అన్ని పదార్థాలు చేయడం ఏదన్నా తీపి పదార్థాలు చేసుకున్నా గానీ వాళ్ళు కూడా మనం సహకరించడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా చక్కగా మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వులతో ఆ రోజు మాత్రం అలా గడిపిస్తాము తిధులు రావడం అనేది ఇంటికి చాలా శుభప్రదాయంగా మనం భావిస్తాం కదా
అవునండి ఇంట్లో మనం బంధువులు వచ్చినప్పుడు గాని తర్వాత పండగ సమయాల్లో ఇళ్లంతా సందడి ఉంటుంది ఎందుకంటే ఆ ఇల్లంతా జనాలతో ఉంటుంది కాబట్టి అ బంధువులు గాని మన ఇంట్లో వాళ్ళు గాని యొక్క హడావుడి అనేది జరుగుతుంటది కాబట్టి ఆనందంగా సంతోషంగా తర్వాత మంచిగా మాట్లాడుకుంటూ అన్ని విశేషాలు తెలుసుకుంటూ తర్వాత పిండి వంటలు ఒకరికొకరు తినిపించు కుంటూ లేకపోతే ఏమన్న ఆటలు ఆడుకుంటూ ఆ విధంగా ఎంతో సంతోషంగా ఉంటుంది
అవునండి మంచిగా ఆటలతో పాటలతో ఆ రోజు వాళ్లతో కలిసి భోం నం చేయడం అందరం కలిసి కట్టుగా ఒక రోజు కూర్చుండి అందరు ఒకే బంతి భోజనం లాగా చేయడం అది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనస్సుకు కూడా చాలా ప్రశాంత తంగా ఆ మనకున్న బాధల్ని మర్చిపోయి ఆ రోజు అందరితో కలిసి మనం చాలా సంతోషంగా ఆ రోజును గడిపేస్తాము
అవునండి అంటే మనకి ఏదైనా బయట టెన్షన్స్ కానీ ఏమన్న కష్టాలు నష్టాలు ఎన్నున్నా సరే ఆ విధంగా బంధువులు వచ్చిన కానీ పండుగ సమయంలో ఆనందంగా గడుపుతాం పండగలు అనేది ఇందుకోసమే కుండా మనకోసం ఎలాంటి కష్టం ఉన్నా ఎలాంటి నష్టం ఉన్నా కూడా ఆ రోజైన సంతోషంగా తృప్తిగా తిని దేవున్ని స్మరించుకుంటూ అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి తర్వాత అదిథూ అతిథులతో కలిసి సంతోషంగా కాలం గడ డపడానికి ఆ రోజు అనేది చాలా ఆనందకరంగా ఉంటుంది
అవునండి ఇంకా మనకి ఇంకా రోజు వస్తే వాళ్ళతో కలిసి ఇంకా ఏదైనా మన చుట్టాలు బంధువులతో కలిసి దేవాలయాలకి వెళ్ళడం ఇంకా పచ్చని పొలాలకి వెళ్ళడం ఇలా చూడడం వల్ల కూడా ఆ మనం అందరం కలిసి ఆ రోజు చాలా సంతోషంగా ఆనంద దంగా గడిపేస్తామండి ఇంకా మనకు రోజువారి పనుల్లో ఇంకా ఆ సమయం అనేది మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది
అవునండి బాగా తెలుసుకున్నాం కదా ధన్యవాదాలు